చెప్పు రా ఎన్ జెత్తనవ్ర కాలి
స్ పోయినవా
ఓచ్చినా ఆహ్ నేను అక్క మేడం మేడమే క్లాస్ చెప్తాది వింటవా
క్లాసా
ఆ
ఆహా మల్లెప్పుడు అయిపోయేది స్టడీహార్స్ ఉందా
హాఫ్ డే
పైసలు ఒచ్చి
పైసల్ ఒత్తయి మేడం
అది మరి ఇంకా మ్యాచ్ ఏమైందిరా
మ్యాచ్ సాయి గాడు ఫోన్ చేయలే ఒత్తెయీ లేదు పది కాళ్ళు ఇరవై కాళ్ళు చేయాలి అంటే ఒక ఆప్ ఉండాలే ఫస్ట్ ఆ ఆ ఫస్ట్ ఉ చెప్ పిల్లూ పిల్లా ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుందాం ఏప్రిల్ ట్వె ఆ ఏప్రిల్ ట్వెల్త్ పెళ్ళయి ఒక ముహూర్తం ముందు ఒక నిమిషమైనా సాలు లేప్కపోవుడే ఆ అదే అంటానరా ఆమెకా పెళ్ళాయిపెనంకా డిగ్రీ హజార్ గాన్ తోని మాట్లాడతవా
హజార్ తోటా హజార్ ఒద్దులే హజార్ మనక్ పార్టీ ఇయాలే రంజాన్ పార్టీ ఇయ్యాలే
ఆ వాడు ఇయాలే నిజంగా తురుకోడు వారడ్ ఇయలే మరి ఎంజేత్తం హ్మ్ ఎందిరా రజల్పేట్ సాయి
మళ్ళ విల్వలే నర్సింహ వచ్చిండారా న నరసింహ వరంగ వరంగల్ నుండి వచ్చిండా
వెళ్ళపోతే
రాజల్పేటనా మరి ఎంఎస్ఎల్ ఏమైంది ఎంఎస్ఎల్
నేను ఆడతలేను రా
అయితే పైసలు కూడా కట్టట్లేదు అయితే
కట్టల్ ఐదు వంద రూపాయలాట మంచికి నా దగ్గర లేవు పైసాలు అదింటే ఆ లోనే అయిపోతది ఆ
లోన్ ఇంకా రెండు వేలు ఉంది అందులో
అర్ధాంగాట్లే రెండు వేలా దేనికి ఆ
లోన్ రా రెండు వేలు ఉంది అందులో
ఉన్నది ఉన్నది నీ బర్డే అప్పుడా అప్పుడు వరకు నాది అయిపోతది లే నా లోన్ క్లాస్ వింటానా ఎందిరా ఆ ఆ
వాడింద
అడగపోయినవు
అడుగుతా వాడి జీతం పడ్డప్పుడు ఇస్తాడంట వాడు
ఆ అవునా అడుగు ఏం కాదు పైసలు ఆ ఉహు ఇంకా స్టార్ట్ చేయాలే ఇంకా చేయాలే
ఆ నాకు చేయొచ్చు అకిలికి చేయాచ్చు అఖిల్ అఖిల్ కి కూడా ఉంది మూడా చారిగాడికి ఐదు కొందు
ఆ చారి గానికి కూడా ఉందా
అ
వానికి కూడా చేప్పయితే ఆ రాలే రాలే ఇవ్వల చారి
రాలే
అలా ఒత్తడేమో వాడొచ్చినంక మే ఫస్ట్ వీక్ ఉమ్ అయిపోలే రాతన్నం ఉ చదుకొండిర అందుకే
పన్నెండు వరకేనా కాలేజ్
టెన్ టు టూ, టూ వరకే అ
మళ్ళీ ఏ టూర్నమెంట్
ఆ రికార్డు ఆ మీ ఏమో మరి ఇయ్యాలా ల్యాబ్ తీసుకోపోతారట కంప్యూటర్ ల్యాబ్ ఉమ్ ఉమ్
వ
ఏ మా కనిపి నవ్యక్క ఒకటే చదువుతంది రా అయ్యా ఏ మీ పిల్లమంటా ఆహా మీ పిల్ల ఏం మంటాంది అంటే ఎవరు అంటావు ఏంది రా మ మీ ఉన్నా మీ పిలా మన కాాల పపలే టైమ్ ఉన్నది ఇంకా ఎగ్జామ్కి ఇక్క టైం ఉంది ఇప్పుడు ఎగ్జామ్కిి ఇంకా రాయాల ఏది రాయాల అ
ఇట్లా రాయతయితే
చెప్పి ఆ ఆ
అయిపనాంకన్ ఏనా ఫోర్ చెమ్ అయిపోయినాకనే ఉంటాయా అది అ హలో
అ
బగ బాీసు కవనాారి బాక్స్ తీసుకవనా తీసుకానా హలో
ప్లేసస్ తీసుకోవాలి ఆ మ్యాచ్ అ పోయినారు
అ
ఇ మాగాంట